హలో
వినబడుతుందా
ఆ వినబడుతుండి అండి మీకు వినబడుతుందా
ఆ వినపిస్తుందండి ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నానండి ఇంత ముందుకే తిని కూర్చున్నాను ఇవాళ గోంగూర చ్ చికెన్ చేసాను బాగార అన్నం చేసాను ఉదయం చపాతీల్ చేద్దాంమని అంటే మా మా ఆయన పిండి తేలేదు సాయంత్రం చెయ్యాలి తెచ్చుకోని నేనే
ఎందుకండి మరి ఇన్ని పనులు వెట్టుకోడం ఏదో ఒకటి ఒండేసి తినేసి ఉండచ్ చుకదా ఉండరు సండే ఓచ్చినా పనులు వేట్టుకోవాలా మీరు
ఈ రోజు పని చేయక తప్పదండి ఆడవాళ్ళు అంటేనే పనులు చేసుకుంటేనే ఉండాలి అందరికి సెలివు ఉంటది కానీ ఆడవాళ్ళకి సెలవు ఉంటదా ఎప్పుడైనా
ఆదివారం కూడా ఇగో మీరు పొద్దున మీరన్ ఒకవేళ మీరు పనికేళ్తుంటే పోవనే సోమవారం నుంచి శనివారం వరకు పనే చేస్తారు అదే మళ్ళీ ఆదివారం వస్తే మీకు అంటే సెలవు వచ్చినట్టు మీరు కొంచెం అంటే ఆ పడుకొని ఉంటారేమో అనుకుంటారు అందరు కానీ మీరు ఎక్కళ్ళలేని పనులు పెట్టుకుంటరు బాగారాన్నం వండతార చికెన్ చేస్తరట తది బోల్ తోమాల బట్టల్ పిండాల వాటికి మళ్ళీ గిన్నెలు
వత్తదండి వారం రోజులు అన్ని రోజులు పని చేసుకున్నాక ఇంట్లో ఆగమాగం బట్టలు బోళ్ళు అన్ని ఆగమాగం ఉంటా ఉంటాయి వాటిని సదురుకొని ఆ బోళ్లన్నీ కడిగి సామాన్లన్నీ మంచిగా సదురుకొని అన్నం కూరోండి ఇట్లో బాత్రూమ్లు కడుకొని ఇల్లు కడుకొని కనక ఇల్లు కడుకునే సరికే రెండు ఒకటి అయితనే ఉంటది ఆ రోజు అదోక డ్యూటీ హు
కదా వచ్చిన బాధ అందరూ అంటారు ఆ ఇక సెలవు వచ్చేసింది కదా కానీ ఆ రోజు పడే తిప్పలు ఎవ్వలికి తెలవదు వచ్చింది ఆదివారం అం అంటే ఆ మళ్ళా ఆ పెద్ద పనులు పెడు ఆ బాత్రూమ్లు కడగాల ఆ వాకిల్ మళ్ళీ ఇల్లు తుడవాలా మళ్ళీ ఇంకా ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ తుడవాలా అంత పనులు మనమే పెట్టుకుంటాం ఏమో ఒక్కోసారి అనిపిస్తుంది నాకు
ఇగ చేసుకోకుంటే నీట్గా ఉండవు చే
నీటిగా ఉండకపోతే అన్ మనకే మంచిగా అనిపియదు పక్కన వాళ్ళు అనుడేమో గాని మనకు మంచిగా అనిపి ఏమ్ నీట్గా పెట్టుకోకపోతే
నేనైతే ఎంతసధిరిన మా ఇల్లాగమగమే ఉంటంది అండి
హ హా
ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఉ ఎప్పుడు ఎన్ని అట్లా సదిరిన ఇళ్ళాంతా ఆగమాగమే ఉంటది
మేము ఇప్పుడు ఉండే ఇంట్లో అక్కకి ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు మాట అసలు ఏం బడితే బయబడితే ఆడ ఏత్తారు ఇద్తీస్తారు అద్తీస్త ఇ మీ సదువురుతూనే ఉంటాం వాళ్ళు తీస్తనే ఉంటారు మీరు సదువురుతూనే ఉంటాం వాళ్ళు తీస్తనే ఉంటారు కానీ వాలాక్
ఉ
తొందరగా ఏదైనా చూస్తే ఎమ్మటే వచ్చేస్తుంది వాళ్ళకి చాలా అలవాటయిపోయింది మంచి మంచిగా మాట్లాడతారు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలే ఒక ఆమె పేరే ఒక ఆమెమో ఇద్దరు చిన్నోళ్ళే మంచి మంచి ఉంట్ర చిన్నమే ఇంకా మంచిగా ఉంటుంది మంచిగా నవ్వుత్ చూడంగానే నవవుతది మేము ఏం చేస్తే ఇలా అలా అంటది
ఉమ్ ఉమ్
మంచిగా అనిపిస్తంది ఇగా మేము వచ్చినం కూర్చున్నాం తిన్నాం మీరు తిన్నారా మరి
ఆ తిన్నానండి ఇంత ముందుకే తిన్నాను కూర్చున్నాను ఊరికే ఇప్పుడు పని జెస్కు కున్న ఆ పని అయిపోయింది ఇగా ఉత్తినే మాట్లాడుతున్నా
అవునా నాది నేను
మా చెల్లె వాళ్ళు నా పెళ్లి రోజున ఒక బహుమతి ఇచ్చారు ఆ బొమ్మను పట్టుకొని ఆడుతూ ఉన్నాడు అందులో లైట్లు పాటలు వస్తున్నాయ్ దాన్ని పట్టుకొని ఆడుతున్నాడు మ బాబు
ఏప్పుడైంది మీ పెళ్ళి
ఆరు సంవత్సరాలయితందండి జాగ్రత్తగా దాచ్ పెట్ కున్నా నేను బీరువాల మా చెల్ల వాళ్ళు
మీది ఏ సంవత్సరంలో అయింది పెళ్ళి
రెండు వేయిల
స్వామి మాట సరిగ్గా వినిపించడం లేదు నాకు
నాకు మంచినే వినిపిస్తుందండి సిగ్నల్ లేనట్టున్నది మీ దగ్గర
కావచ్చు నేనొక్కదాన్నే కూర్చోనాన్న నా చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు
ఉమ్ హు ఆ నేను బయట కూర్చున్నానండి మా బాబు మా భర్త ఆడుకుంటున్నారు రెండ్ ఐదారు సంవత్సరాలు అయితుందండి నా పెళ్ళయ్యి ఆ బహుమతిని మొన్న తీసుకు కొనచ్చాను నేను అది ఇన్ని రోజులు నా బీర్వాలోనే ఉండేది మొన్న తీసుకునొచ్చాను అది దాన్ ట్లో లైట్లు వస్తున్నాయన్నమాట దానిలో ఒక పాట మోగు తది దాన్ని చూసి నవ్వుతూ ఉన్నడ్ డు మా బాబు ఆడుకుంటూ ఉన్నడు దాన్ని పైకి కిందికి చూసుకుంటూ ఉమ్
మేమేం లే నేను ఏదో పని మీద ఇక్కడికి వచ్చినా ఈ పని అయిపోతే ఎప్పుడెప్పుడు పోదామా అని చూస్త తున్న
అవునా ఇంకెన్ని రోజులు ఉంటాదా అండి
ఇంకొక పది రోజులుండాలి ఆ పది రోజులు ఎలా గడవాలో ఏంటో
అవునా ఏం కాదులేండి కళ్ళు మూసి తెరిచేలోగా గడుస్తనే ఉ టయ్
అబ్బాయిలంటే సపరేట్ రూమ్ తీసుకుంటరు మంచిగా వాళ్ళే వండుకుంటారు తింటారు అమ్మాయిలంటే సప్ సపరేట్ రూమ్ తీసుకోవాలంటే దానికి డబ్బులెట్లా కట్టాలని మాత్రమే ఆలోచిస్తారు వాళ్ళింట్ల వీళ్ళింట్లనే ఉండాల అబ్బాయిలంటే పన్ జయ్యాలని అనిప్పించిందనుకో వాళ్ళు ఖచ్చితంగా వేరే రూమ్ తీసుకొని అ గదినే ఇగ వాళ్ళు అందరు కలిసి ఒక నలుగురు ఉంటే ఆ నలుగురు కలిసి ఉంటరు అదే ఇక్కడికొచ్చేసరికి అమ్మాయిలం గదా మాకేమైనా డబ్బులు వస్తాయా ఇప్పుడు పని చేస్ డబ్బులు రావు ఇది చదువుకోసం చేస్తానం ఒక సర్టిఫిక్ మాత్రమే వస్తది దాని కోసం చేత్తన అప్పుడు మేము డబ్బులు రానిదానికి ఇప్పుడు ఆమ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని వేరే వాళ్ళ వస్తాను
మంచిగ అనిపిస్తలేదండి మరక్కడ
ఏమో ఇగ అలానే ఉం ఉంటది కద ఎవరికైనా పని జేత్తే నెమో
పిస్తదండి పక్కనళ్ళు ఇంట్లో ఉంటే ఎప్పటికైనా మనిల్లు కాదని అనిపిస్తది ఎన్ని రోజులు ఉండాలి అని అనిపిస్తది
పని చేస్తనే ఉంటాం పనే ఒడవది చేస్తూనే ఉంటాం ఓడవనే ఒడవది పొద్దున్న పొద్దున్నే పని జేసి పోవాలె మేము రాగానే మళ్ళీ పని చేయాలి మా ఇల్లు కాదు కదా అన్న ఒక్కటే మనసులో ఉంటది ఏదైనా అలానే అనిపిస్తది మా ఇంట్లో చేసినా అది కూడా అలా అనిపిచ్చేది అనిపించేది కాదేమో నా
హుమ్
ఇక్కడ చేసేసరికదే అనిసిన్
అంత ఇబ్బంది అనిపించినప్పుడు ఎందుకండి ఉండడం
హది మంచ్ చిది అది అసలు నేను ఏ ప్రభుత్వ దాంట్లోకి అడుగు కూడా పెట్టలేకపోత దెల్సా అసలంతా మమ్మల్ని లోప్ పలికి రాని కూడా రానివ్వరు అంటే ఎవరో ఒకరు తెలిసుండాలి ఎవరో ఒకరు మమ్ముల్ని పంపించాలి లోపల్కి అలాంటిది ఇక్కడ తొందరగెళ్ళిపోయినా నేను రెండ్రో ఒ ఒచ్చిన రెండో రోజే లోపలికెళ్ళిపోయిన అంటే అంత మాట్లాడే ఆ పెద్దవాళ్ళు తేల్సిక్కడ మాకంత మంచి చేస్తాంటే మళ్ళొచ్చినా అవకాశన్నెం
పేరుండదు గూడా మళ్ళొద్ చిన్న పేరు కూడా ఉండదు వాళ్ళు వాళ్ళకి విలువనియ్యన్నట్టైతది ఏం కాదులేండి ఒక పది రోలైతే అయిపోతది ఇంకా పది రోలంటుళ్ళు కదా ఎలానో కళ్ళు మూస్కుంటే గడిచిపోతె
ఉంతానమిగ ఉన్ అంటే మాక్ కేం ఇబ్బంది లేదు కానీ వేరే వాళ్ళు ఇల్లవ్వడంతోటె కొంచం బాధపడుతున్నాన్ కానీ మాకే బాధ లేదు వాళ్ళెంత మంచిగా చూస్కున్నా అది అంతే ఇగ అలా ఉండిపోతది వెలి తిష్ మనమెవరైనా చూ వాళ్ళింటికెళ్తేనే ఏ పని చెయ్యం సరిగ్గా అలాంటిది చేస్తున్నాం కదికా అందుకే
ఔనా మరక్కన్నే ఉండి అయిపోయాక ఎక్కడికెళ్తరు మీ అమ్మ వాళ్ళింటికెళ్తారా మీ అక్క వాళ్ళింటి ఎళ్తారా మీ అత్తమ్మ దగ్గర్కెళ్తారా
ఏ ఒక హాస్టల్ తీస్కొని అక్కడుంటా అక్కడుండాలి ఎట్లా చేషి అదే అనుకుంటున్నా కాని ఏమవుతదో చూడాలి నేను ఎప్పనుంచో అనుకుంటున్నా అది అయ్యేటట్టు కూడ్లేదు కనీసం
ఔనా ఏమో ఆలోచించుండి
ఆటో ఇటో వడాళ్ళక్ వొ అక్కడికి పోతే కాని తర్వాత మళ్ళీ నాస్ నా చదువు మీద నేను చదవగలుగుతానో లేదో ఆ పని మీదనే పడతానేమో అని భయం తోటి ఇగ ఎటు పోవాలో అర్దం కాలేదు మధ్య మధ్య ఏం చేస్తున్నానో అర్థం కాట్లే ఉమ్ ఇదొక్కటి పనొక్కటి రాకపోయుంటే మళ్ళా హక్కడే ఉండేదాన్నేమో వాళ్ళింట్లోనే
ఊ ఏం కాదులేండి ఎప్పటి ఇగ అవ్వే రోజులుండవు కొన్ని రోజులు మంచిగానే ఉంటాయి కొన్ని కొన్ని మార్ తూనే ఉంటది మారుతున్న సమాజం తోటి మనం కూడా మారాలి తప్పదు
ఆ అస్సలు మొ త్తం అందరూ ప్రభుత్వ ఉద్యోగులే వీళ్ళ ఫ్యామిలీ లో అది చూస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలె అన్పిస్న అంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అల్ల ప్రతీ ఒక్కరు ఆ ఇంతింత ఒకర్ కైతే ఆరు లక్షల జీతం ఆ ఆరు లక్షల జీతం అతను మాతో మాట్లాడ
ఊ కొన్ని కొన్ని అలానే ఉన్ టాయి లేండి ఆ అనుకోని మనసుల పెట్టుకోవాల ఏదన్నా ఏదన్నా సాధించాలన్నది మనసులో పెట్టుకొని క కసి తోటి సాధించాలి ఓ మనము అదే చెయ్యాలి అదే సాధించాలని మనసు సులో పెట్టుకొని ఎన్ని అడ్డంకులొచ్చినా ఎన్ని బాధ్యతలొచ్చినా అన్నీ దిగమిందుకుంటూ ఓర్చుకుంటూ పైకెళ్ళాలి ప్రతి రోజూ మనది కాదు కదండి ఏదన్నా ఒక రోజు మనదైతది ఎన్నో అవమానాలు ఎన్ని బాధ
తున్కే ఆయన్నకు ఆరు లక్షల జీతం అన్నా గదా అతను అంతలో ఎంత ఓపిక్గా మాట్లాడు తుందంటే మాతోని ఎంత ఓపికగా చెప్తున్నాడంటే సలు అంత ఓపికే క్కడ నుంచి వచ్చిన సాంత పెద్ద ఉద్యోగం ఉంది ఆయనకి మాతో మాట్లాడహాల్సిన అవసరం ఏంటి చెప్పండి కానీ మాట్లాడారు మాకు మాత్ చాలా మంచిగా అన్పిచ్చింది అందరం అనుకున్నాం ఆ ఆరు లక్షలు కౌంట్ చేయడానికి కే అసలు ఆరు లక్షల నెలకి వామ్మో సక్ ఇగ బతుకొచ్చు ఆ డబ్బులతోని నాకైతే అదే అనిపిచ్చింది
అవునా అండి సరే అండి మరి
సరే మరి
ఉమ్ బాయ్ అండి